హలో ఎలా ఉన్నారండి బానే ఉన్న
బాహుబలి సినిమా చూస్తున్నా
అవునా చూస్యా చూస్యాను చాలా బాగుంది యా ఎవరు ఫేవరెట్ క్యారెక్టర్ టర్ మా కైతే చొప్ కా అవును అవునా అతను చాలా బాగా చేసాడు
సైనాపతి గూడ ఇష్టమే
అవునా అయ్యో మూడు గంట్ టల్ అది నాకు క్లాస్ ఉంది నేను వెళ్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్
నేను క్రికెట్ చూడ్డానికి వెళ్తున్నా
అవునా క్రికెట్ అంటే ఇష్టమా
ఆ ఇష్టమే
క్రికెట్ ఎలా ఆడతారు వాళ్ళు బ్యాట్ పెట్టి బాల్ ని ఇలా కొడతారు నాకు క్లాస్ ఉంది వెళ్తున్నాను
ఆ సరే
నీకు కత్తి సేకు ఇష్టమా
కత్తిసేకు అంటే
బాహుబలి సినిమా గురించి మాట్లాడుతున్నా
అంతగా చూడట్లా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సినిమా
తిన్నావా ఆ తిన్న నువ్వు తిన్నావా ఆ తిన్నా ఏం కర్రీ
మాదా వంకాయ టమాట
నీకు బాహుబలి సినిమా
అంటే ఇష్టమా అవును
చాలా ఇష్టం నాకు కూడా చాలా నచ్చింది ఎవరు ఫేవరెట్ క్యారె క్టర్ నాకు చాలా ఇష్టం అవును అతను చాలా బాగా చేశాడు ఉమ్ ఇంకేంటి ఏం లేదు నాకు మూడు గంటలు మూడు గంటలు ఉంది నాకు క్లాస్ ఉంది సరే వెళ్ళు నేను వెళ్తున్నా ఆ వెళ్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ నేనా పార్క్ కి వెళ్తున్నాను అవునా పార్క్ లో ఏమేమీ ఉంటాయ్
జారిబండా చాలా ఉంటాయ్ ఉయ్యాల
పార్కు నువ్వు ఎన్నిసార్లు ఏళ్ళావ్ అక్కడ తినడానికి ఏమైనా తీసు కు వెళ్ళావా అవునా ఇంకేంటి విశేషాలు అర్హన్ ఏం చేస్తున్నాడు
కెళ్ళాడు
అవునా అమన్ సేబ్ ఏం చేస్తున్నాడు
ఆడుకుంటున్నాడు
హ్మ్ ఇంకేంటి విశేషాలు అన్నం తిన్నారా
ఏం కర్రీ నాది గోంగూర పప్పు
గోంగురపప్పా గోంగూరపుప్పు ఎలా వండుతారు
పప్పు వేసి గొంగుర వేసి టమాటాలు వేసి నూరి
ఉహూ ఇంకేంటి విశేషాలు ఇంకేం లేదు ఇంకేంటి ఇంకేం లేదు మీరే చెప్పాలి ఆ నీకు తెలుసా నాకు కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది
అవునా దాంట్లో కెమెరాలు ఎలా ఉన్నాయ్
చాలా బాగున్నాయ్ ఆ తీస్తాను మైల్ చేయవా దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి కొత్తిమీర ఏముంటాయో తెల్వదా అమ్మి ఇవే వుంటయ్ అవునా నాకు చాలా సంతోషంగా ఉంది నీకు మీ కుటుంబంతో గడపాలని ఉంటదా ఉంటది అ ఆదివారం మీ కుటుంబంతో కలిసి పార్క్కు కు వెళ్తావా అవునా ఏ సినిమాకెళ్లావ్ మొన్న అయితే మన శంకర మన శంకర వర ప్ర ప్రసాద్ గురించి చెప్పు ఆ సినిమా ఎలా ఉంటది
చాలా బాగుంటుద్ది చిరంజీవి వెంకటేష్ ఉంటారు
అవునా
ఇంకేంటి
ఇంకేం లేదు మీరే చెప్పాలి
అవునా అవును ఇంకేం చేస్తున్నారు ఏం చెయట్లేదు
సీత నీకు తెలుసా నేను ఒక కొత్త పుస్తకం కొన్నాను
ఆ
నేను అది చాలా బాగుంది ఏ పుస్తకం వావ్ అది చాలా ఇంట్రెస్టింగ్ పుస్ స్తకం ఏం కథ
రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అని ఉన్నాయ్
చాలా బాగుంది అవును నాకు చాలా సంతోషంగా ఉంది
నాకు కూడా ఒకటి కనిపిస్తు కనిపిస్తున్నావు సరే
ఒకటి అడుగుతాను చెప్తావా ఏమిటీ నీకు సినిమాలంటే ఇష్టమా ఇష్టమే ఏ సినిమా అంటే ఇష్టం మన శంక వర ప్రసాద్ మన శంకర వర ప్రసాదు సినిమాలో ఎవరెవరు ఉంటారు చెప్పండి
వెంకటేేష్ నయనతార
అవున దాంట్లో కామెడీ కూడా ఉంటదా చాలా ఉంటాయి హుహు ఇంకా ఏమేమి సినిమాలంటే అంటే ఇష్టం బాహుబలి బాహుబలి లో ఎవరెవరు ఉంటారు
ప్రభాస్
ఇంకా చాలా మంది ఉంటారు పేర్లు తేలీదు అవునా నీకు పరీక్షలు ఉన్నాయా
ఉన్నాయి
ఎప్పటి నుంచి ఏప్రిల్ టోంటి సెక ఏమేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి
సెవెన్
ఏమేంటి అవి హిందీ ఫిజిక్స్ మ్యాసు హుహు ఇంకేంటి మీరు బయటిక వెళ్ళినప్పుడు మీకు ఏ ఏ ప్రదేశాలంటే ఇష్టం నాకు గోవా అంటే ఇష్టం అవునా గోవాలో ఏం ఫేమసు బీచ్ ఆ బీచ్ లో ఏమేమి అమ్ము తారు కండీలు అవునా
మీకేం ఇష్టం.
నాకు మ్యూజిక్ అంటే ఇష్ట
ఏది పాడండి.
ఇప్పుడ్ నేను పాడలేను పాడకూడదు ఉపవాసం ఉన్నాను. ఓకే
మీరు ఎంత మంది ఉంటారు మీ కుటుంబంలో
మా కుటుంబంలో నేను మా అమ్మ, మా చెల్లి, మా నాన్న ఉంటారు. మీ తండ్రి ఏం చేస్తాడు? టైల్స్లో పన్ చేస్తారు.
అవునా
నమస్తే ఎలా ఉన్నావు?
నమస్తే నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావ్?
కూడా బాగానే ఉన్నా. నీ కుటుంబం గురించి చెప్పు నా కుటుంబం చాలా చిన్ ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఎంత మం
మా కుటుంబంలో నలుగురు మంది నా తండ్రి, నా తల్లి, నా తమ్ముడు మరియు నేను
నీ తండ్రి ఏం చేస్తారు? నా తండ్రి ఒక ఉపాధ్యుడు. తరు అది నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు. మీ కుటుంబం కలసి సమయం గడుపుతారా మరియు భోజనం చేస్తాం చేస్తారా పండుగలో వచ్చినప్పుడు ఏం చేస్తారు? రం రంజాన్కి కొత్త బట్టలు కొనుక్కున్నారా? ఏ డ్రెస్ కలర్ కొనుక్కున్నారు?
నేనైతే బ్లూ, మా అక్క అయితే పింక్
అవునా కుటుంబం మనకు ప్రేమ మరియు స సాయమిస్తుంది. మేము నలుగురం. ఆ కొనుకున్నా ఇది ఏ పండగ రంజాన్
అవునా
ఆ ఉన్నాను. ఆ ఇంకేంటి విశేషాలు సరే నీతో మాట్లాడ్డం చాలా ఆనందంగా ఉంది.
నిజమే నాకు కూడా
నమస్తే ఎలా ఉన్నావు?
నమస్తే నేను బాగానే ఉన్నాను.
నేను కూడా బాగానే ఉన్నా. ఈ రోజు స్కూల్ స్కూల్ తర్వాత ఏం చేసావ్
స్నానం చేసి ట్యూష
అవునా ట్యూషన్ ఎన్నింటి నుండి ఎన్నింటి వరకు ఫైవ్ థర్టీ టూ నైన్ తర్టీ ఏమేం చెప్తార్ అక్కడా అంటే ఏమేం డౌట్స్ వస్తాయి.
మనకొస్తాయి కదా రాన్ సబ్జెక్టులు అయి అది చెప్తారు. మీ కుటుంబం చిన్నదా లేక చాలా పెద్దదా మా కుటుంబం చాలా చిన్నది
అవున ఇంకేంటి విశేషాలు ఇంకేమి లేదు నీ తల్లి ఏం చేస్తున్నారు
నా తండ్రీ
ఉపాధ్యాయుడు నమస్తే ఎలా ఉన్నావు నిను బాగానే ఉన్నాను నేను ఇంటికి వెళ్ళి నా కుటుంబం సభ్యులతో మాట్లాడా చాలా బాగుంది మీ కుటుంబం గురించి చెప్పు చిన్నది కానీ చాలా సంతోషంగా ఉంటుంది
మీ కుటుంబం ఎంత
నా కుటుంబంలో ఐదుగురు ఉన్నారు నా తాతయ్య అమ్మమ్మ నా తమ్ము నినే నా తల్లి మరియు నినే అవున మీ తల్లి ఏం చేస్తుంది మా తల్లి గృహిణి ఆమె ఇంటి పనులు చేస్తారు మరియు మాకు చాలా జాగ్రత్తగా చూ చూసుకుంటారు మా అమ్మమ్మ ఇంట్లోనే ఉంటాది
మీ నానమ్మా
ఇంట్లోనే ఉంటారు మా తాతయ్య ఇంట్లోనే ఉంటారు మీ తండ్రి ఏం చేస్తారు అన్నా మా ఇంట్లోనే ఉంటారు నిజంగా మీ తాతయ్య నాన్నలు ఇంట్లో అలోచనలు ఎక్కువగా ఉంటన్నయా
అవును
వారు మాకు మంచి నీతులు కూడా చెబుతారు మరి అందరు మ్మ్ చేస్తా సరే ఇంకా ధన్యవాదాలు